ఈవినింగ్ అండి ఏం చేస్తున్నారు
ఆఫీస్ లో ఉన్నానండి మీరేం చేస్తున్నారు
మేము ఇప్పుడే లేసామండి ఇంకా సాయంత్రం అయింది కాబట్టి టీ లు పెట్టుకునే దో అలా చేసుకోవాలి ఇంకా లేదు ఇప్పుడే లేస్ ఇంకా పెట్టుకోవాలి మీరు
మ్ లేదండి మా ఆఫీస్ లో ఇప్పుడు లేదు ఇంతకు ముందు ఉండింది ఇప్పుడు కాఫీ మిషన్ ఆర్డర్ ము అది వస్తే మాకు కూడా ఉంటది ప్రజెంట్ అయితే ఇప్పుడు మాకు టీ ఇస్ లేదు
ఓకే మీరు తీన్నారా
ఉ నేను ఆ తిన్నానండి
ఏం తిన్నారండి మేము తీన్నామండి
బీట్ రూట్ తాలీంప్ చేశాను ఉహు మీరేం చేస్తారు.
మేము బెండకాయలు కూర చేసుకొని
మీ ఎగ్జామ్ అంతా అయిపోయిందా.
ఆ ఎగ్దామ్ నేనే అయిపోయినండి. ఇప్పుడు హలో
హాలిడేస్ ఇచ్చరా, హాలిడేస్ ఇచ్చారా హలో వినిపిస్తుంది మీకు హాలిడేస్ ఇచ్చారా
హాలిడేస్ అంటే మాకు సీనియరోళ్ళకి ఎగ్జామ్స్ అందుకు కానీ మాకు లీవ్ ఇచ్చారు. వాళ్ళు మళ్ళీ మాకు మెసేజ్ పెడతారు ఒకవేళ డే అంత కంటిన్యూ ఉంటుందా లేదా అని, దాన్ని బట్టి మేము చెప్తాము. ఇంకా ఎప్పుడు పెడతరా లేదని
ఇప్పుడు గ్యాస్ డిమాండ్ అయిపోయింది కదా. మీ మీ దగ్గర గ్యాస్ అంతా బానే, దొరుకుతుందా మీకు ఇబ్బంది ఏమన్నా ఉందా.
అంటే ఇంకా మేము బుక్ చేసుకోలేదండి, బుక్ చేసుకుంటే మాకు తెలుస్తుంది, అంటే మాకు కూడా ఏమన్నా సమస్యలు ఉన్నాయా లేదా అనేది.
అంటే ఇప్పటికి మీకేం తెలిదు ఇంకా
ఇప్పటికి ఏం తెలీదు. బుక్ చేసు కోవాలి. చేసుకుంటే ఇంక అప్పుడు తెలుస్తుంది కదా ఎలాంటి ఏ సిచ్యువేషన్ అనేది.
ఉహు నేను మార్నింగ్ నుంచి బుక్ చేస్తా నను నన్ను బుక్ చేయడానికి కూడా ఏ వ్వ చూపియడం లేదు. అది ఓపన్ అవడంలే ఆ యాప్ ఓపన్ అవడంలే. ఆన్లైన్లో లో కాల్ చేద్దామన్నా అది పోవడం లేదు కట్ అయిపోతుంది. మామూలుగా గూగుల్లో బుక్ చేస్తాం కదా ఆన్లైన్లో అట్లా. చేసేదానికి కూడా కాలేదు.
ఆ
మామూలుగా వన్ మంత్ అయితే ఓపెన్ అయితది. అయిపోయింది మేము బుక్ చేసి చాలా రోజులు లేయింది. అది ఎందుకో ఓపెన్ అవ్వడంలే ఎప్పుడు తీసుకుంటుందో ఏమో తెలియడంలే.
హ
అందుకనే అడిగా
మీకు ఏది ఫేవరెట్ అన్నము అంటే ఏది ఫుడ్ తింటారు. ఎక్కువగా
అలాంటి ఏం లేదండి అలా ఏం లేదు. కాకపోతే నార్మల్ గా కన్నా బిర్యానీ చేసినప్పుడు కొంచెం బా తింటాం. అంతే అదే నచ్చుతుందని ఏమిలేదు.
ఇప్పుడు ఇగ అంటే ఒకటి ఉంటాది కదా. అంటే నాకు ఈ ఫుడ్ ఉంటే నేను ఇంక ఏది నాకు అవసరం లేదు.
అల్లా నే ఏం లేదులేండి. అల్లా అలా అంటే, అలా అంటే మా అమ్మమ్మ చేసి పెట్ స్వీట్లో అంటే నాకు కోవా అంటే ఇష్టమండి. పళ్ళకోవాతో దాని తగ తగ్గినవి అంటే, కోవ, జాంగ్రి. మ్మ్ కచ్చే రసగుల్లా ఇలాంటివి. అలాంటి ఇష్టము కానీ అదే పనిగా ఏమి తెచ్చుకొని. కానీ ఇష్టంగా తింటాం మాది వత్తే ఇంక ఏమి ఇష్టం స్వీట్స్ లో మీకేమీ ఇష్టమండి.
కోనివి తింటాను ఎక్కువగా
ఊ
మళ్లీ గులాబ్ జాము
నిజం చెప్తున్నట్టున్నారు మీరు
ఆ
నా ఫేవరెట్ డిశే చెప్తున్నట్. నేను కూడా అదే చెప్పాను ఇందాక. నేను కూడా ఇందాక అదే చెప్పాను
అవునా నాకుక్కువ ఒకటి ఆయినకిచ్చింది
ఓకు సంబంధించింది అన్నాను కోవా అన్నాను కోవా జహాంగిరి అన్నాను రసగుల్లా చెప్పాను
నేను అచ్చే పిందతో కట్టే కద మళ్ళీ గులాబ్ జామ్ తింటాను
తినమా ఎవరైనా స్వీట్ చేస్తే తింటామండి మనక అంటూ ఫేవరెట్ అది
అంటే తింటానంటే ఫేవరెట్గానే నేను చెప్తాను ఇది ఫేవరెట్ గానీ గులాబ్ జామ్ గానీ నాకు ఇష్టమే
ఆ
కాకపోతే ఫస్ట్ లో ఎక్కువగా నేను ఎక్కువ తినేది వచ్చి కోవ జాంగ బీతాయికు తింటాను మిగతాద అంతా ఇది అప్పుడప్పుడు అంటే నా బర్త్డే టైమ్స్ లో అప్పుడు మా మమ్మీ చేస్తా ఉంటుంది ఆ టై లో ఇంకా తినాలనిపిస్తుంది అనమాట
ఓకే ఓకే అండి మీకు మీ మమ్మీ అంటే ఇష్టమా మీ డాడీ అంటే ఇష్టమా ఇష్టమా మీ బ్రదర్ అంటే ఇష్టమా ఎవరు ఆంటె ఇష్టమాండి అ
నాకు మమ్మీ అంటే ఇష్టం అండి
బ్రదర్ అంటే ఇష్టం లేదా ఆ
ఆ ఇష్టమండి
ఎవద్దట్ మ
మీకు మీ కూతురు అంటే ఇస్తమా మీ కొడుకు అంటే ఇస్తామా అండి
నాకు ఇద్దారూ ఇష్టమడి ఏను సీరియస్గా సర చెతునారు మాక్కువ చూపచ్చు దోరు ఎక్కువ ఇద్దరు ఇష్టమే ఎక్కువ అంటే ఇద్దరు ఇష్టమే కొడుకు కొడుకు ఇష్టమే కూతురు కూతురు ఇష్టమే అలా ఎలా చెప్తామండి ఇలో ఒకరుంటే ఎలా చెప్తావు
ఉంటారు కదా ఏదో ఇప్పుడు ఒక విషయంలో ఏ నాకు ఇ కొడి కట్ ఇష్టం లేదు నా కూతురు అంటే
ఇస్తల్ అని కాదు వాళ్ళు ప్రవర్తించే ప్రవర్తన నచ్చదు పర్సనల్ గా కాదు పర్సన్ గా అంటే ఇద్దరు నచ్చుతారు వాళ్ళు బిహేరివ్ వాళ్ళు నడుచుకునే విధానం వాళ్ళ మాట తీరులో కొన్ని కొన్ని మార్చుకోవాలి అని అనుకుంటాం ఇద్దరు ఇద్దలోనూ మిస్టేక్ ఉంటది ఇద్దరులోనూ మంచితనం ఉంటది ఆ మిస్టేక్స్ వాళ్ళు మార్చుకుంటే చాలు అనుకుంటాను కానీ వాళ్ళు నచ్చకుండా పోవడానికి ఏమి లేదు వాళ్ళ మిస్టేక్ వాళ్ళు సర్జ చేసుకొని వాళ్ళు మార్చుకుంటే చాలు ఇక అంతకు మించింది ఏం కావాల ఓకే అండి
ఓకే అన్ని ధన్యవాదలు
ఆ ఓకే థ్యాంక్ యూ